హలో
ఆ
హలో వినిపిస్తుందా అండి
స్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుదండి
ఆ కొంచెం దగ్గర పెట్టుకొని మాట్లాడలి వినిపిస్తుంది బాగా
నేను చెవు దగ్గరే పెట్టుకున్నానండి
అవునా ఒకే ఓకేలేండి కన్ను దగ్గర పెట్టుకున్నారేమో అనుకున్నాను
కళ్ళుగ్గర పెట్టుంటే ఇలా వినపడుతుందండి చెవుల దగ్గర పెట్టుకుంటే వినపడతది
ఏమో అండి తెలీయదు మీరేమైనా అలా స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయేమో మీ దగ్గర అని
ఏమి లేవండి మీ దగ్గర ఉన్ని నేర్పించండి నేర్చుకుంటాం
నా దగ్గర ఏముంటాయండి ఏం లేవు
ఉంటా మీ చూడండి ఏదనా స్పెషల్ టాలెంట్స్ ఉంటే చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం మీ దగ్గర
అదే ఎవరితో ఎలా మాట్లాడాలో అదయితే తెలుసు అండి
చెప్పండి నేర్చుకుంటాను ఎట్లనో
చెప్పాల అండి
ఆ చెప్పండి నేర్చుకుంట టిఫన్ తిన్నారా అండి
తిన్నానండి ఇంతవరకు యాడుంట ఉండను
ఏ ఎప్పుడు ఏడుకే తినేసినార
లేదండి పదికి తిన్నాను
మళ్ళీ నేను కూడా పదిన్నరకు తిన్నాండి
అంత లేటు తినకూడదండి గ్యాస్ట్రాల్ వస్తుంది మరి
ఇంకా ఏం పదిన్నార అంటే సరిపోతది
వాళ్ళు నైన్ కి తినాలి కదండి టిఫిన్ అంటే నైన్ కి
నైన్కి బ్రష్ చేస్తాండి నేను
ఓ బ్రష్ కూడా చేేస్తారా మీరు
మ్మ్ అట్లే తింటే రోగాలు వస్తాయండి
సరేలేండి అమ్
ఆ ఏమితిన్నారు అండి టిఫెను
చెప్న్నా కదండి ఎన్నిసార్లు దోసయి
ఎప్పుడు చెప్పినారండి నాకు ఇప్నే ఇప్పుడే గదా
మూడు దోసలు తిన్నాండి
మీకు నిద్రరాదండి రోజు దోసలు తింటే
రాదండి అలవాటయిపోయింది
నాకు ఒక దోస్ తింటేనే ఇంగ మత్తు వచ్చి పడిపోతానండి నేను
ఆ అంటే నేన్ ఓకెలెండి కరెక్టే కని నేను మధ్యాహ్నం పూట్ల కొంచేపు పనుకుంటాను
నేన్గుడ పడుకుంటాంనండి మీరొకటే గాదు మేము గుడ్ పడుకుంటం
నైట్ తొందరగ వండుకున్కుంటాన నేను మీలాక్ కాదు
నైట్ గుడ నైన్ గుడ తొందరగనె పనుకుంటాన్ టెన్ ఫార్టీ ఫైవ ఇంగ లేట్ అంటె లెవన్ అండి
నేన్ టెన్కే అండి టెన్ కి పనుకుంట
తింతిన్ పొద్దునే లేస్తార్ మిక్ కదండి అందుకు నిద్రోస్తది మీర్ లేట్గా లేస్తారు మాక్ నిదర్ రాదండి
ఔనండి మీరు దున్నపోతుల పనుకుంటారని మిమ్మగారు తిట్టరాండి
అట్ల ఏం తింట్టరండి మా ఇంట్లో మేము ఇయ్యల్ ఎంతకు లేసినా గుడ మమ్మల్నేమనరు
ఏమన్రాండి
ఏమనరండి ఇంగో ఎప్పుడన్న పని ఉంటె తొందరగ లేఅల్ అని అరుస్ సరె లేదంటే ఓ ఏ నైన్ థర్టీ వరకు వండునుకున్నా ఏమనరు
మంచి పేరెంట్స్ అండి
అవునండి ఎందుకంటె మళ్ళీ నేనరుస్తానండి నిద్దర్ లేప్తే
హమ్మ ఓ భయపడతారా మికీ
పన్కున్న వాళ్ళన్ నిద్దర్ లేపడం మహా పాప్మ్ండి అందుకే వాళ్ళు లేపర్ నన్ని చొప్తాను లేపద్దని నన్ను నేను లేశె వరకు అంటె వాళ్ళు లేపరింక
దౌర్జన్యం జేస్తన్నర్ గదండి ఇంట్లోనే మీరు
అట్ల లేపితే తలనొసుందండి బలంతంగ లేప్తే
మీ ఎప్పుడు తల్లనొప్పిగ ఒసారి చెప్తారా
అంటె మనొంతుగ్ మనం లేశినమంటే బ మైండ్ ఫ్రెష్ ఉంటది ఎవరైనోరు వచ్చి లెయి లెయి అని లేపనానుకో సగం నిద్రైపోయి తల నొస్తాదండి
ఓ మిగీ ఇట్ల లేపినా తల్నో స్తుంది ఎక్కువ మాట్లాడిన తల్ననో ఇసుంది ల్యాప్టాప్ జూష్న తల్ తల నొప్పిస్తుంది టి తాగ పోయిన తల నొప్పిస్తుంది మిస ఎప్పుడ్ నొప్పిదొ ఒకసారి చెప్తారా
ఎప్పుడ్ నొప్పిదంటె పంన్కున్నప్పుడ్ నొప్పిదండి బ రాత్రైతే చానసలు ఇంగ తల పగిలిపోతుందేమో అనుకున్నామండి అంత నొప్పిచింది
ఎందుగండి
ఏమో అండి రాత్రి పనుకున్నగుడ నొప్పి తగ్గలేదు పొద్దున్ తగ్గింది
టీ తాగ్గుడ్దా
ఆ టైంలొ టీ ఎట్ల తాతరండి
అహా తన్నీ తల్కాయ్ నొప్పిస్తే టీ తాగుతమ్ అదే మీరన్నార్ గదా టీ తాగాలి లేకుంటే తల్నొ
తాగనండి సాయింత్రం ఒకటే తాగుతను
మరి ట్యాబ్లెట్ ఏస్కున్నారా
లేదండి మా నాన్న ఉకుకె టాబ్లెట్లేసుకుంటరుస్తాడు
ఊర్కూరికే ఎందుకేసుకుంటరండి
ఇచ్ అంటే ఎక్కువలవాటైపోతె బాడీ కి టాబ్లెట్స్ కష్టంని అరుస్తాడు
మరి న్యాచురల్గ పోగొట్గోగుడదా
నాచురల్గ అయితే జా జెండు బాంబ్ పూసుకున్నానండీ తగ్గిపోత్ అదే మధ్యాహ తెల్లారుజామున ఎప్పుడో నాలుకో ఐదుకో తగ్గిందండి ఇట్లా న న నడుస్తాంటే బ్రెయిన్ ఊగుతుందండి లోపల
ఆ నొప్పిస్తుంద్లేండి మీరు ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోండి
లేదండి నెన్ ఎక్కువర్క్ చేశేశ్న నా సిస్టమ్ ముందర కుర్చున్నా ఇంకా మరి మీతో మాట్లాడిననా అందుకు ఎక్కువ అయిపోయింది
అంటే అలా కాకపోయినా మామూలుగా అయితే నొప్పి కూడదు అలా తలకాయ
నాకేమీ నో పి దండి ఏమి
మాములుగా అండి మాములు ఎవరికి నొప్పేదండి ఫ్రీగా ఉంటే ఏందరు వర్క్ చేసినప్పుడు కూడా నొప్పేయకూడదు
ఎదైనా వర్క్ అండి ఇ ఎప్పుడో ఒకసారి అట్లా నాకేం ఎప్పుడు రాదండి ఇట్లా ఫోన్ లో మాట్లా మది ల్యాప్ టాప్ ముందర కూర్చున్నపుడు వచ్చినప్పుడే ఎక్కువన నొస్తది
ఆ అలాగైనా ఒకసారి చూపించ్చుకోండి ఇన్ మీరు ల్యాప్
చూపించుకోవాలి అంటే సైట్ ఉంది కదండి స్పెట్స్ లేవు ఇంకా దానికి ఇంక్ ఆ రేస్ అనేది కళ్ళు డైరెక్ట్ గా పడి నొప్పిస్తా ఉంటగాని నేను అనుకుంటున్నాను
ఆ సైట్ వల్ల కూడా హెడ్ ఎక్ వస్తుంది
అదే అదే అండి సైట్ వల్ల అయి ఉండొచ్చండి
అట్లా ఉండకండి మరీ ఎక్కువైపోతుంది
అదే అదే అండి చూపించుకోవలండి
అది మర అలానే అలవాటు అయిపోతుంది హెడ్ ఎక్ కంటిన్యూస్ గా వస్తుంది మా అమ్మ కూడా అంతే అండి చిన్నప్పుటి నుంచే హెడ్ ఎక్ ఉంది
అవునండి ఇప్పుడు మేలాండి
ఆ లేదు అండి అప్పుడప్పుడు నొప్పిస్తానే ఉంటుంది ఒక్కొక్క సారి అయితే ఇంకా పడిపోతుంది తలకాయ నొప్పి అని
మైగ్రైన్ హెడ్ ఎక్ ఎమో అండి అంటీకి
ఆ స అదే అండి
అదికుంటే కష్టంమండి చాలా మనషులన్ని ఇంక పడేసే వరకు వదలదండి అది
అదే అదే చూపించాము వాళ్ళు ఏం లేదంటారు
అదే అప్పుడు త అట్లా తల నోప్పించినప్పుడు ఏం చేయాలండి ఒక చిట్ కా చెప్తా చూడండి
చెప్పండి.
దోస పెనం ఉంటది కదండి దోస్ పెనం ఒక చపాతి పెనం
ఆ ఇసుకేసుకొని పెట్టుకోల
ఇసక కాదండి
హ
స్టోవ్ మీద పెట్టి దాన్ని ఇగ
హుమ్
ఒక టూ స్పూన్స్ పసుపు ఎసుకొని.
హమ్
రాద్దాని వె ఏ వేయించుకుంటూ స్మెల్ చూడలండి
ఓకే ఓకే.
ఎంత తలనొప్పి అయినా కూడా వెంటనే తగ్గిపోతది
ఆవునా చెపుతాలే అండి ఈసారి వచ్చినప్పుడు
అవునండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఎప్పుడు తల నొప్పి వచ్చినా అట్లనే చేస్తాను. ఇంగా చాత కాలేదు తల్ల నొప్పి అంటే ఇంక నాకు అదే రేమిడి.
చెప్పాతాలేండి మా అమ్మకి
ఆ మైగ్రేన్ నొప్పికి చానా బాగా పని చేస్తాదండి
అది పసుపు ప్యాకెట్ పసుపు అండి లేకుంటే ఆడించుకోచ్చి
యాదోనా పసుపు అండి యాదో ఒకటి
సరే లేండి ఈసారి
ఆ మళ్ళీ చెవుల్లో దూది పెట్టుకోమని చెప్పండి ఎక్కువ గాలిపోయినా తల నోస్తాధి
అంతే అలా ఏం నొప్పిదు మా అమ్మకి మాల్ అంటే చిన్నప్పనుంచి అలా య్ ఇందండి
అది ఏం లె లేండి ఇది మైగ్రైన్ ఉండచ్చు ఒక పక్కే నొస్తదా
అ ఒకసారి ఒగ పక్కెనొస్తుంది అంతనస్తుంది
ఏమన్నా స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటన్నరేమో
లేద్ లేద్ అండి చిన్నప్పటినుంచి అండిఒ యమ్మ పదిదెండ్లు ఉన్నప్పటి నుంచి అట్లే
ఉహు మరి చూపిలేదా వాళ్ళేవరు
చూపించవండి ఎంత చూపించినా ఏం లేదంటారు టాబ్లెట్లు వాళండి వచ్చినప్పుడు
అదేలేండి మామూలె ఇగ మనిషి అన్నాక వస్తాండె తల్నొప్పులు కాళ్నొప్పులు
అదే అదే అండి ఏమన్న ఒక పెద్ద హాస్పిటల్ లో చూపిల్ల
అదే అన్ని
నా కూడా నొప్పిస్తుంది అండి అప్పుడప్పుడు
మాములే అండి మనుషులన్నా తలనొప్పులు కబోలు రావడం ఖాయం
అంటే టూ వీక్స్ ఒకసారి పక్క నొప్పిస్తుందండి టైమింగ్ ప్రకారం ఆ ఒక్కసారి తక్కువ నొప్పి ఇస్త్ంది ఒక్కసారి ఎక్కువ నొప్పి ఇస్
అదేలేండి స్ట్రెస్ ఎక్కువ ఏమన్న ఆలోచి ఎక్కువ ఇచ్చిన్నొప్పిస్తాంటది అట్ల
అవునండి ఆలోచించి ఆలోచించి నా ఫ్రెండ్స్ గురించి
అదే అండి ఎక్కువ ఆలోచించదండి ఏ విషయాలు ఎట్లా పోయేటవట్లా వదిలేయండి నేను కూడా చించి చింజి చించి ఇంగ తల్ల పగిలిపోతాంటే మా ఇశి పెట్టేష్నను
బానేష్ణారా
ఇ ఇరిటేషన్ వస్తుందండి నాక్ తలనొప్పిసె
తల్నొప్పిస్తెన
అవునండి ఇంగా నాక్ ఇంగేవరన్నా మాట్లానరంటే ఇంగా అప్పుడు నాక్ ఇం ఇంగా ఏంది మాట్లాడుతాన్నో అర్థం కాదండి నేము అందుకే సైలెంట్గ ఒ పక్కన్ ఒగ సైలెంట్ కూర్చుంటా తలనొప్పిస్తే నేను
ఓ గో సారి తిక్క తిక్క మాట్లాడతారు
అవ్నండి చిన్న చిన్న చిన్నగా మాట్లాడిన కూడా నాకు అది ఎంతో పెద్ద గా వినపడుత అ తలనొప్పికి వల్ల
కః ఈసారి ఎప్పుడన్న తలనొప్పి వున్నప్పుడు ముందే చెప్పండి నాది
అ దన్ చెప్తానండి కోపం ఎక్కువ మనిషికి ఏం చేస్తామండి మ ఇంకా తప్పదు
తగ్గించుకోండి కోపం గుడా
ఆల్రెడీ కోపంలో ఉన్న మనిషికి ఇంగా మాటలు పెట్టి ఇంగా కోపం తెప్పిస్తే అది పిచ్చయిపోయి ఇంగా ఏం చెప్తాన్నామో ఏం మాట్లాడుతున్నమో కూడ అర్థం కాకుండా చెయిజ్ చేస్తారండి నన్ని మనుషులు
ఎంత మంచిగా ఉన్నా కూడా ఉందామన్నా ఉన్నియర్ నన్ని మంచిగా
ఒకె ఒకె వాళ్ళే చెడకొడతార మిమ్మల్ని
అవునండి నేను బాగుందా మంచిగా ఉందాం అనుకున్నా కూడా లేదే ఎప్పుడెప్పుడువో అన్ని తీసుకుని వచ్చి తోవ్వుతంటారండి
ఎవరండి వాళ్ళు చెప్తాన్ నేన్ వాళ్ళకి
ఉన్నార్లేండి ఎందుకని వాళ్ళు ఇప్పుడు ఇంకెనా మధ్యాహ్నం ఏం చేస్తున్నరండి
మధ్యాహ్నం చికెన్ ఏ వొండిన అండీ ఇగ
మీకు
ఇడను నాకు ఎవరు తెలుసు అండి మమ్మల్ని ఊ
అవును లెండి ఎంత తెచ్చారు కేజీ తెచ్చారా
ఆ కేజీ తెచ్చామండి చాలా రేట్ పెరిగిపోయింది అండి చికను
ఎంతండి
టు సెవంటి అండీ కేజీ
మయ్యా ఎమండి అంతా రేటు పెరిగిపోయింది.
అప్పుడు ఎంత టూ హండ్రెడ్ ఉండే ఇప్పు టూ సెవెంటీకి ఓకే ఎస్
అవును అదే ఆ స్కిన్లెస్ దే త్రీ హండ్రెడెమో ఇంక ఉహు సండే తెచ్చుకోండీ సండే లేదులేండి సండే చాపలు తెచ్చుకోండి
ఓకే ఓకే స్కిన్లేస్ త్రీ హండ్రెడ్ ఉంది.
అదేలేండి నేన్ సాయంత్రం తెప్పించుకుంటానండి మా డాడీతో చికెన్ లాలీపాప్స్ ఉ ఊ ఉ అవునండి చేసినవి
మీరే తెచ్చుకొని చేసుకోవచ్చు కదండి బాగా చేసుకుంటారు
లేదండి బయటవే నాక్ కి ఇష్టమ్ అండి మీరూ ఎస్ఎస్ కాలేజ్ లొ తినండి చాలా బాగుంటయి అక్కడ
ఓకే అంటే అక్కడ బిర్యానీ తిన్నాము ఒకసారి
ఏ బిర్యానీ కూడ బానే బాగుంటది కని కనటట్ లేదు అవి పాండ్ లాలీ నాకు ఇష్టమండి లాలీపప్లంటే హు సర్లేండి మరి అన్నీ తింటానండి చికెన్ చికెన్ స్టార్టర్లు అంటే చాలా ఇష్టం
సరేలేండి మరీ చేస్తాను
ఓకే అండి
హామ్